ఓ హాయ్ అండి
మందిర్ అన్నారా
ఆ బాగున్నా ముందు మీరు బాగున్నారా
మావ అంటే
పూజ ఇంకా లేదండి ఇంకా అన్ని తీసుకొస్తే అన్ని ఆర్గనైజ్ జేసి పెడుతున్న ఫ్రిడ్జ్ లో
అ తిన్నానండి ఇందాకే తినేసి ఇలా తిన్నామ్
ఏంటండి స్పెషల్ మరి ఇవాలా
బ్రింజల్ వంకాయ కర్రీ
మీరే ఎమ్ కుక్ చేసారు
ఆ మా అండి
బెండకాయ ట్రాయాంగిల్
అ బాత్ సెలబ్రేట్ చేసుకున్నారా నిన్న
హా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి
అంటే బయటికి వెళ్ళారా ఉంటా సరే
ఫ్యామిలీ తోటి అన్ని ఇంట్లోనే స్పెండ్ చేసుండే ఫ్యామిలీ తో ఫైవ్ మంత్స్ ఐపోయిండే
అవును
ఇంకా నిన్న ఉగాది పచ్చడి చేసి ఇంట్లో పూజలు అవి ఇవి చేసేసుకొని అంత అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది తిని పడుకొని లేచేసరికి ఈవినింగ్ అయిపోయిందిో అసలు ఎలా స్టార్ట్ అయిందో ఎలా ఎండ్ అయిందో కూడా అర్ అర్థం కాలేదు మీకెలా అయింది నిన్న ఫెస్టివల్ ఇంట్లో
ఏంలే పర్లేదు బానే జరిగింది
బానే బానే చేసుకున్నాం నార్మల్ నా ఇంట్లోనే అన్నిీ ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ ఇక వర్క్ చేసి అయిపోయే వరకు అ అన్నిీ వంటలు అవన్నీ ఇంట్లో అయిపోయే వరకు ఆల్మోస్ట్ వన్ అట్ల అయింది వన్ థర్టీ
ఇది ఆ టైం వరకు పనంతా ఇప్పుడు ఏరళ టెంపుల్ ఇళ సచ్చి అలాగా ఆ న్న నువ్వు అందరం కూర్చొని ఫుడ్ ఇంకా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తినసాము
ఉ
ఈవనింగ్ టైం బయటి తెల్స వ తమ్కు వకు పర్లేదు నిన్న బానే జరిగింది ర పడుగంట టైం తెలీదు కదా ఎట్లనే వర్క్ ఎక్కువ ఉంటంది కాబట్టి అంత టైమ్లిదు ఇ దానికి తోడు ఇ పిల్లలకు వల్ల ఇంట్లో హస్బెండ్ వాళ్ళందరికీ కూడా హాలిడే ఇంట్లోనే అందరుూ ఉంటారు కాబట్టి అందరితో టైం స్పెండ్ చేసి ప బాగానే జరిగింది పాయిస్ మళ్ళీ కట్ అవుతుందండి
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
సాలా అయితేందింటారు మీది
అలాగ అయిపోయింది ఇగ ఈవినింగ్ అలా బయటికి వెళ్ళేసి వచ్చి ఇ జట్లోనే అని బయటాల తిన్నాలా కాఫీ కి పిజ్జా లా తీనిసి ఒక పేష్ బయటగిరి ఎసి వచ్చవర్ టెన్ టెన్ అట్ లవ్ మరి
వీకెండ్ కాస్తా అయిపోయిందా సరే మా ఫెస్టివల్ కాస్త అయిపోయిందా
ఊ ఇంగ అయిపోయింది
అలా వచ్చ్ ఇలా అయిపోతాది ఏదో వస్తాంది ఆ వీకెండ్ వస్తాంది ఫెస్టివల్ వస్తాంది అని వన్ వీక్ నుంచి ప్రిపేర్ అయి ఉంటాన్నాను తీరా వస్తాది ఎలా వచ్చింది ఎలా ఐ ట్లైయ్యిందో కూడా తెలియదు మనకి అటు చేసి ఇటు చేసే లోపు ఆయిపోద్ది బాబు
ఆ వన్ డే కోసం మనం వన్ డే కోసం మనము ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తా ఉంటాము అదేమో ఇలా వచ్చి అలా ఎల్పోతాది.
ఇంకా ఆఫీస్ వాళ్ళకైతే దారుణంగా ఉంటాదండి పాపం వీక్ అంతా ఆ వీక్ లో టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి అనుకోండి హా ఇంకా ఫైవ్ డేస్ ఆఫీస్కెళ్తే చాలు ఇగ మిగతా డేస్ హాలిడేస్ వెళ్ళే సొచ్చేద్దాం అన్ని ఇది గా వర్క్ చేస్తే చాలు హాలిడే వస్తదని అనుకుంటారు పాపం హాలిడే రాగానే ఇంట్లో క్లీనింగ్ కుకింగ్ ఇవన్నీ మళ్ళా గ్రూసరీస్ అయిపోతే గ్రూస్ కర్రీస్ తెచ్చుకోవడం ఇవి అవి ఇవి అని అనేసేసి మొ అటు తిరిగి ఇటూ తిరిగే సారికి వీకెండ్ ఎట్లా స్టార్ట్ అయితది ఆ వన్ డే వన్ డే అయి పోయిద్ది క్లీనింగ్ వాటితోటే ఇగ నెక్స్ట్ డే సర్లే కొ వన్ డే ఉంది అని అనేసి లేసేసరి కే లెవెన్ అయిపోద్ది ఇగ మళ్ళా ఖతం లేవ్ ఆ లేవన్ ఓ క్లాకి లేసి బయట్కి టిఫిన్ జేసేసి వతి మళ్ళీ కుర్చేసినయి అయితే త్రీ ఫోర్ అయితేనే ఉంటది డే అయితది.
ఇంకా.
మళ్ళా ఇగ ఓయ్ ఆ
ఎలా గడుస్తదో. గూడ తెలీదు. ఇట్ల అచ్చి అట్లా
ఆ అవునండి మరి బాగా ఇది మాత్రం అసలు
హాన్ మాయ్ డేసుత తలగడు ఎన్ది బాబు ఇంకా గడ్తలేద్ అనిపిస్తది నార్ మళ్ల మనం కుమన్స్ త్రీ డేస్ అయితే ఇగ ఇట్ల అచ్చి అట్లా ఎళ్ళిపోతా ఉంటాయి
ఆ
వారి సాయం అవసరమే మనకు అంటే మనకు ఏదన్నా ఊమ్
కాదా ఆ టైం అని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాం
చాలా వరకు ఇగ వెయిట్ జేస్తం కొన్ని కొన్ని ఇటు ఇగ అది వచ్చింది అంటే అసలు మనం వెయిట్ చేసినంత సేపు కూడా ఉన్నట్టు అనిపించదు తొందర తొందరగా అయిపోతది
అవును త్వరగ త్వరగా అయిపోతది ఎట్ల వచ్చంది ఎట్ల అయిపోయిందో కూడా తెలీదు.
తిన్న
ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కాస్ట్ చూసారా తగ్గుతుంది డే బై డే మార్కెట్ చాలా వడిపోయింది
రేట్ తగ్గుతుంది. తగ్గుతుంది అని అంటున్నారు కాని మళ్ళా అంతే ఉంటుంది
అంటే యాక్చువల్ గా ఆ నిజమే మీరు అనేది కూడా కాకపోతే లాస్ స్ట్ వన్ వీక్ నుంచి అది వన్ లాకు సిక్స్టీ థౌజండ్ నుంచి ఇప్పుడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కి వచ్చింది.
యా టెన్ థౌసండ్ ఆల్మోస్ట్ ఇగ ఆ మధ్యనే తిరుగుతూ అప్స్ అండ్ డౌన్స్ అయితనే ఉంటుంది కానీ
అది సరే వార్స్ నడుస్తున్నాయి కదా బయట కంట్రీస్ లో సో దానివల్ల అప్ డౌన్ అవుతున్నయి.
ఏ మరి ఇద్దరు ఆడు కున్నారు పాపకు దెబ్బ తాకింది గోడ గుద్దుకుందట ఆ ఇద్దరే బొమ్మల తోటి ఆడుకున్నరు నేను వంట చేస్తున్నా అ నేను పిలిసా మధ్యలో ఏమన్నా తాకిందా మీకు అంటే లేద్ తూ అని అన్నడు పాప పాపాకు గుండుకు దెబ్బ తగిలింది ఇక్కడ ఇగ ఎవరిని ఏమనలే కానీ కానీ ఏమన్న అన్నవ అంటే అయితే మాములు గా వచ్చింది అంతే ఏమైంది రా అంటే బొమ్మ తాకి ంది అని అన్నాడు. అందుకే పోతా నేన్ పోతానా అని అన్నాడు. ఎందుకు కన్నయ్య అంటే ఆకలి అయితుంది. నేను తినొత్తా అన్నాడు. సరే అని నేను చె రా ఆడుకుంటున్నారా అంటే ఆడుకుంటున్నం అనన్నారు ఇద్దరు. హలో హలో
ఆ సెప్
మ్మ్ ఇద నువ్వే చెప్పాలి ఇంక ఎట్లా వచ్చింది మీకు డే ఈ రోజు మార్నింగ్ నుంచి
సండే స్పెషల్ ఏం లేదా అసలు లేకుండదు డే స్టార్టింగ్ డే ఎండింగ్ ఏం అర్థం కాకుండా ఐపోయింది నాకైతే అ
ఆ
ఆ
మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళె పిల్లలు ఉన్నారా
లేదండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళయితే ఎవరు లేరు
అమ్మ రచ్చూస్తుంది ఇయ్యాల ఆ అంటే ఇప్పుడే చిన్న పాప ఉంది ఫోర్ ఇయర్స్ కదా నర్సరి ఆమె
అ
మొన్న రీసెంట్ గానే హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇంక మా పాపకు
ఒకసారి స్కూల్స్ ఇంకా స్టాప్ అయ్యేసరికి మీకు భయం అయితది కదా
ఉంటాదిగా
ఇంట్లో ఒక్కటేసారి ఇంకా
నా పాప పాస్ స్టుడే స్కూల్ కెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాధ అనిపించింది
తర్వాత వెళ్లినాక కనిపించిందా ఉంటది ఇంకా
అంతేలి ఇంకా అలవాటు పడితే అది ఇటి ఉండాల అనుకుంటాం ఇ
హ
ఐతే అట్లా
అంతేలేండి ఒకసారి అలవాటు ఐతే ఆ